హలో హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నారా
ఆ ఖాళీ నే ఉన్నాం
అహ మధ్యాహ్నం టైం లో ఏం చేస్తారు
నేనా
ఉమ్
ఉన్నాం ఏం చేస్తాం కొంచెం స్టిచింగ్ వచ్చు
అవునా
అవును
మీ బ్లౌజ్ లే కుడతారా లేకుంటే వేరే వాళ్ళ వి కూడా
లేదు నాయే ఇక్కడ అన్ని ఇంటింటికి ఉన్నాయి ఇంకా టైలర్స్ ఉన్నాయి కదా
అదే అదే బాగా ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం బాగాయి పెని మళ్ళ ఎవ్వరి మధం వాళ్ళయినా మంచిది అని
మల్ల ఇప్పుడు ఎక్కువ అదే నేర్చుకుంటాను ఎవరికి వాళ్ళు నేర్చుకుంటూరు ఎవరికి వాళ్ళే కుట్టుకుంటారు
ఆ అసలు గిరాకనేది లేదు
లేదు వాళ్ళ గిరాకి ఉన్నా గాని ఒక బ్లౌజ్ కి ఎంత రేటు ఉంటాంది
అదే బాగా రేట్లు అయితానాయి అని కుట్టి ఎవరిది వాళ్ళు నేర్చుకుంటారు బాగా మంది కాలీగా ఉండే బదులు నేర్చుకుందాం కుట్మిషని అని
ఇప్పుడు యూట్యూబ్ లలో కూడా ఆన్లైన్ క్లాసెస్ పెడత
పెడతారు అట్లా కూడా చూసి టాలెంట్ ఉన్నోళ్ళు
నిజంగా అందులో జయిన్ అవ్వచ్చు నేను ఒక దాంట్లో జాయిన్ అయినా
జాయిన్ అయిరా
అయినా నైన్ ఆమె నైన్ కి చెప్ స్టార్ట్ చేస్తుంది క్లాసు కాని మంచిగా చెప్తాంది
పొద్దున నైన్ కు స్టార్ట్ చెతది కదా
ఆ పొద్దున కాదు నైట్ చేస్తంది గది ఒక్కటే ఉంది నైట్ మనకు ఆ నైట్ కుదురుతదా నైటే అంటే ఆమె పెద్ద అదేంది టైలరింగ్ ఆమెకు రెండు మూడు షాపులు ఉన్నాయట
ఆహా
అయితే ఆమె ఇట్ల హౌస్ వైఫ్ ఉంటారు ఖాళీగా కూర్చొని ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అన్నట్టుగా ఆమె ఒక గ్రూప్ పెట్టి
ఆ
ఆ పెట్టి అందులో ఎంత కొంతమంది మరి ఒక్క గ్రూపులునే వెయ్యి మంది
అవునా అండి
ఆ లైవ్ లైవ్ ల రోజు నైన్కి లైవ్ కస్తది లైవ్ లో చెప్తది మనకు కటింగ్ ఎట్ల ఫస్ట్ కొలతలు ఎట్ల తీస్ కోవాలి అవి తర్వాత కటింగ్ తర్వాత కుట్టడం ఎలా తర్వాత మనల్ని కూడా కుట్టి చూపించుమంటది కుట్టంగానే వాట్సాప్ చేయ ఆమె వాట్సాప్ తర్వాత టెస్ట్ ఆ కావచ్చు కావాలంటే
ఆ లింక్ పంపుతారా
చెప్తది చెప్ చెప్తది తర్వాత మనల్ని డౌట్స్ అడుగుతది ఎక్కువ ఉంచుకున్నర లేదా అని
ఉమ్ హు ఎందుకు సిగ్నల్ లేదా వాయిస్ కట్ అయితాంది
ఆ కావచ్చు లేదు కావచ్చు
అదే మధ్య మధ్యలో వాయిస్ ఇనిపిస్తలేదు
ఆ ఆమె అట్ల తొమ్మిది గ్రూపులు పెట్టింది తెలుసా
తొమ్మిది గ్రూపులు పెట్
ఆ తొమ్మిది తొమ్మిదిట్లో నేను నాలుగిట్లో జాయిన్ అయినా నాలు గిట్లో జయిన్ అయిన
అదే కదా ఈ ఫస్ట్ దాంట్లో అర్థ కాకపోయినా నెక్స్ట్
ఆ నెక్స్ట్ దాంట్లో అర్థం అయితది అట్లా ఇట్లా అనేసి
ఆ
ఉమ్ మళ్ళా మెహెందీ క్లాస్ కూడా అది కూడా దాంట్లో కూడా జయిన్
ఆ ఉంటాయి ఇట్లా కోన్ డిజైనా
ఆ డిజన్ దాంట్లో కూడా జాయిన్ అయిన ఆమె ఆ సేమ్ సేమ్ టైమ్ అందరిలో ఒక ఆమె కూడా నైన్కే రాత్రి తొమ్మిది
అదే కా అప్పుడ అయితేనే ఖాళీ ఉంటారు కదా అందరికి కొంతమంది పిల్లలు కూడా పడుకుంటారు ఏమన్నా పనున్న ఇంట్లో పనులు అవి నైట్ ఏమి ఉండయి కదా
నైట్ ఏమిండేదు డిస్టర్బెన్స్ ఉండది మళ్ళ అరగంట తోన్ తొందరగా పన్ చేసుకొని ఇగ ఆన్ చేసుకొని చూద్దాం మంచిగా చెప్తుంది ఆమె కూడా ముస్లిం ఆమెగాని మంచిగా చెప్తాంది ఉమ్
లింక్ పంపిస్ స్తారా అండి నేను కూడా
పంపిస్ ఆ పంపిస్తా
ఆ కానీ కంపల్సరీ మిస్ని కొన్న అది కొనుక్కోవాలి కావచ్చు కదా
ఆ కొనుక్కో ఆ కొనుక్కోవాలి ఆమె అంటుంది ఫస్ట్ స్టార్టింగే ఇట్లా నేర్చుకుంటే ఏం లాభం లేదు ఉంటేనే మనకు వస్తది అనేసి
ఇటు చెప్పింది మనం ఇటు మిషన్ మీద ట్రై చేయవచ్చు అదే మిషన్ లేకపోతే మనం ఎట్లా ట్రై చెత్తం
ఎట్లా ట్రై చేసిన అది వేస్ట్ గా నేర్చుకున్నా గానీ జస్ట్ సెకండ్ హ్యాండ్ అన్నా ఏదైనా పీస్ లేకపోతే చేతోనే కుట్టి చూపెడతాంటి
ఆ ఫస్ట్ కటింగ్ రావాలి కదా
ఆ ఫస్ట్ మంచిగా చెప్తాందామె కొడు
నాకు ఇన్ రోజులు ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఇప్పుడు ఎందుకో ఆడపిల్లలు ఉండేసరికి దేనికో ఒకదానికి యూజ్ అయితది కదా
ఆవును
ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నా కాడ వాళ్ళ ఫ్రాక్స్ అని అవని ఇవని అదే అని నాకు ఇప్పుడు అనిపిస్తాంది అప్పుడేమో అనిపియలేదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండే
ఉం నాకు అచ్చి ఉండి కూడా నేను మళ్ళీ జాయిన్ అయ్యాను కానీ అవన్నీ చూస్తాన్నా కదా
అదే మనకి ఎప్పుడు ఉంటాంది కొత్త కొత్త డిజైన్స్ రావాలి కొత్త కొత్త ఏదైనా ఇప్పుడు మనకు కొత్తదే కావాలనిపిస్తుంది ఇది వచ్చిందిగా పాత అయిపోయిందని ఇం కొంచెం నేర్చుకోవాలనిపితది
ఆమె మంచిగా చెప్తారు కానీ స్టార్ట్ అయింది బాగానే రెండు నెలలు అయితుంది ఇగ ని ఆర్ అర్థం కావాలంటే నీకు అయిపోయిన వీడియోస్ చూసుకోవాలి నువ్వు రోజు ఒక్కటి చూసుకొని ఒక బుక్ పెట్టుకోవాలి రాసుకోవాలి ఉం బుక్ పెట్టుకోమన్నది ఉం
బుక్ పెట్టుకోమనదా
ఆ బుక్కు పెట్టుకొని రాసుకోవాలే హైట్ వెయిట్ చ గా బుజము అది ఇది అన్నీ మనకి గుర్తుండవు గదా మర్చిపోతాం గదా దీనిదేంత రాకుడెంత ఆ అదే ఆ
ఊ ఇంకా ఈ వర్కింగ్ మగ్గం వర్కు అవి గూడ నేర్చుకున్నారా?
ఆ నాకు మగ్గం వర్క్ ఏం రాదు గని ఎంబ్రాయిడింగ్ వోచ్చు.
ఏబ్రాయింగ్ అచ్చ
ఆ ఎంబ్రాయిడింగ్ వోచ్చు నేను మిషన్ నేర్చుకునేటప్పుడే ఆమె నేర్పింది అన్ ఎంబ్రాయిడింగ్ అంటే ఆ ఇప్పుడు ఆ వారంలో ఒక రోజు లాస్ట్ రోజు ఆ ఎంబ్రాయిడింగ్ నేర్పిచ్చేది. ఆరు రోజులు మిషనీ మిషనీ కటింగ్ కుట్టడం నేర్పిచ్చేది.
ఆ హా
ఫస్టే నేర్చుకున్నఅన్నట్
ఊ మిషిన్ ఉంటే మనకి ఇష్టం వోచ్చిన డిజైన్స్లలో ఇష్ ఇష్టమచ్చిన బ్లౌజులు గుట్టుకోవచ్చు.
ఓ
ఇప్పుడు మనకెంత ఇష్టం అచ్చినా ఇవి, అవి కుట్టుమన్నా గూడ ఇంత డబ్బులు తీసుకంట్రో ఇంత అంట్రో అని
సరు కాదు మనం చెప్పే డిజైన్ వాళ్ళకు అర్థం గాదు. మళ్ళ ఆళ్ళు గు కుట్టినా గానీ మనకు నచ్చినట్టుగా రాదు మనకు నచ్చదు వాల్ల
హా హ్ అదే అదే మిషిన్ ఉంటే వర్ చేతుల వాళ్ళు ఇష్టం అచ్చిన డిజైన్స్
పెయింటింగ్ కూడా వెళ్ పెయింటింగ్ గూడ నేర్చుకున్న సారే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్ అది గూడ నేర్చు ఉన్నా ఆ దానికి ఒక మంతే ఒక నెలనే పోయిన అంతే! కాని నెలలో నెలలోనే నేర్చుకున్నా. ఎట్లా ఏంటిదనేది
మీరు ఏస్తారా ఇప్పుడు పెయింటింగ్ చాల సారి లకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ట్రెండ్ అయింది గదా
ఆ ట్రెండ్ ఇప్పుడు అదే నడుస్తంది ట్రెండ్
ఒక అదే ఒక అప్పుడు ఉండే అప్పుడు అమ్మ వాళ్ ళ్ళ కుండే ఏపిచ్చినం అమ్మ గూడ ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కు గ్యాప్
యా ఆ అప్పుడే నేర్చుకోనేనా ఫిఫ్టీన్ టూథౌజండ్ లెవెన్ లో పదకొండు లో నేర్చుకున్నా నేను ప్రాక్
అదే అదే అప్పుడు ఉండే అమ్మ వాళ్ళకు ఉండే అంటలేనా అదే అమ్ ఇప్పుడుండే మళ్ళీ అదే ఇప్పుడు మొన్న నేను ఇన్ష్ ఇన్స్ట్రాగ్రామ్ లో జూశిన ఇన్స్టాగ్రామ్లో జూతే మళ్ళీ పెయింటింగే అత్తానయి గదా
ఊ అప్పుడు తక్కువ తీసుకున్నారు నాకెంత మూడు వందలు ఏమో తీసుకున్నారు. అంతే! పెయింటింగ్స్ ఇప్పుడు వెళ్ళు ఎంత రేట్లు వేయిలే
వేయిలే ఇప్పుడు డబ్బుకసలు వాల్యూ లేదు.
ఏ మహేంది నేర్చుకోవడానికి నెలకే సిక్స్ థౌజెన్ అట ఆరు వేల అట
ఆ
మ్ ఇగ ఏం రా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు నేర్చుకుంటే ఏం కాదనుకో ఇగ మొత్తానికి రానోళ్ళు పోతే కోను పట్టరాదు ఏం పట్టరాదు
మరి మొత్తం నేర్చుకున్నారా మీరు
పోనా నాకు ఫస్ట్ ఇంట వచ్చు నాకు కొంచెం కొంచెం ఇగ వచ్చుగా అనేసి నేను ఈ ఆన్లైన్ క్లాసులు చూస్తున్నా కదా నేను ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ చేసుకున్నా పేపర్ మీదనే మన చేయ్యచ్చు పెట్టుకొని కోన్ తోని మనం కోన్ ఏలా పట్టాలే ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్ నేర్చుకోవాలే
మ్
మ్
మీరు అంటే పెళ్ళిళ్ళల కూతుర్ల అల్లకిళ్ళక్
ఆ లేదు లేదు ఆహ లేదు అంత లేదు అంత ప్రభావాలని అనుకుంటున్న అంతలేదు పెడుతా నార్మల్ గా పెడుతా ఎక్కువ ఎక్కువ డిజైన్స్ అంటే రావ్ కానీ చూస్తే ఈజీ అనిపిస్తంది
అదే మనం చేస్తే ఏదైనా సాధించగలం ట్రై చేస్ స్తె చూస్తే అబ్బో అంటే అటే అయిపోతది
అటైత్ కాని ఇట్లా ఆన్లైన్ ల కూడా డబ్బులు తీసుకుంటాళ్ళు తెలుసా కానీ వీళ్ళు ఫ్రీగా నేర్పిస్తాలంటే మంచిదే కదా
అవును ఆన్లైన్ లో కూడా కొంతమంది డబ్బులు తీసుకుంటారు
డబ్బులు తీసుకుంటాన్ ఇప్పుడు ఒక ఆమె ఆ యోగా నేర్పిస్తాంది ఆమె డబ్బులు ఆ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అట మూడు వందలట మళ్ళ నెలకి ఎంతనో
అదే ఉన్నరు కొంతమంది అట్లనే చేత్తర్రు ఏదైనా డబ్బు కొంతమంది డబ్బు అవసరం వాళ్ళు అట్లా అవసరం లేని వాళ్ళు ఇట్ల
మ్
సరే అండి మరి బాయ్
సరే బాయ్